డో
నమస్కారం అండి బాగున్నారా కుశలమేనా
దేవుని దయవల్ల నేన్ బాగున్నానండీ మీరు బాగున్నారా
మ్మ్ మేమ్ కూడా అందరం మంచిగున్నాం
మంచి విషయమే కదండి
మ్మ్ తిన్నారా అండి
పున్నెండు ఏది ఉన్నా లేకపోయినా అదిప్ ఆ కడుప్ కాలకూడదు దాన్ని ఫస్తులు పెట్టకూడదు
ఉమ్ మ్ తిన్నాం మేం గూడ దానికి న్యాయం చేస్తాం ఏం చేసినా చేయకపోయిన
మ్మ్ ఆ ఏం తిన్నారు
మామిడికాయ పచ్చడి రసమన్నం
మ్మ్ పో ఎగ్ ఈ ఎండాకాలం అని మామిడికాయల్ ఎక్కువ దొరుకుతున్నాయా
ఉన్ను అది ఎలా తెలుసా మా హాస్టల్లో లో ఒక అమ్మాయికి వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో చివలన్నా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చా మావిడికాయలు ఏడో ఎనిమిదో పీజీ వాళ్ళకిచ్చింది ఆమె పచ్చడి చేసింది
బ దీన్నే కకృత్ అంటారు
ఇంకా వేడెక్కువ అని తను ఎక్కువ తినకుండా ఆంటికి ఇచ్చేసింది
ఆమ పచ్చడి ఇంతకు ముందు నేను కూడా ఒక రోజు ఏం చేశానంటే ఇంటి దగ్గర నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాను పచ్చి మామిడికాయలు తెచ్చి ఉన్నానా కొన్ని అది మా హాస్టల్ ఆంటి వాళ్ళకి ఇస్తే ఆమె ఏం చేసింది దాన్ని కూర చేసింది అ
అమ వాళ్ళకి తోట పెట్టుకొని కూడా మాకు అలా చేస్తుంది
ఉందా వాళ్ళకు
తోట ఉంది అమ్ అమ్మీసినారు
ఊహూ
హ్మ్
నేను లేదేమో పాపం అని అనుకున్నా ఆ మా రూమ్ లో ఒక పాప ఉంటుందండి తల్ల నొప్పి మనిషి ఎవరన్నా చెక్కరండి అబ్బో నా తల తింటూ ఉంటది ఏమి చేయుదా
మీ తల అంత టేస్ట్ ఉందేమో
నాకు తల నచ్చిపోతాండి ఆమె ఎందుకు లేండి నాకు మాట్లాడే కొద్దీ ఇంకా కొంచెం కోపం వస్తుంది
మా రూమ్ లో కూడా ఉందండి ఒక ఆమె
తగులుతా ఉంటారు మనుషులు ఇట్టాంటోళ్ళు
హ్మ్
దాన్ని అలానే ప్యాకెట్ లో నుంచి వేసేయచ్చు
హ్మ్
ముక్కుని ఇట్లా డైరెక్ట్ గా అందుకోకుండా ఇలా చేతి ఇ వెనకాల నుంచి తీసుకొచ్చి ఇలా అండుకుంటుందనమాట ఆమె ముక్కుని అలాంటి మనిషి ఈమె
ఊ
చెప్పండి
ఇంకొక ఆమె ఉందండి మా రూమ్ లో ఫుల్ జో కామెడీ గా హ్మ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది
మీరు అలాంటప్పుడు ఏం చెయాలంటే మీకు మంచిగా ఆహారాన్ని తెచ్చి పెట్టండి
అయ్యో సరే అండి
మంచి ఆహారాన్ని తెచ్చిపెట్టి దున్నపోతులా పెంచండామని
మరి దన్నప్పత అయితే బాగుండదు గా దా చూడ్డానికి
ఆ పర్లేదు పర్లేదు ఆ మీకు ఫుడ్ ఆ ఆహారం పెడితే చాలు
ఇప్పుడే పొట్ట వస్తుందని పొట్టం చూసుకుంటా ఉంటుంది
పట్టిగా
ఊహూ
చక్కరంనిళ్ళని మీరు గలగలగల అనిపిస్తే మీకు నచ్చుతదా లేదా కాసేపు సైలెంట్ గా అక్కడ పెడితే అది కరిగిపోతే బాగుంటుంది
చెంబులో అయితే అట్లా తిరగొడతారు
ఆ అలా బాటిల్లో వేసి గలగల గలగరు ఇస్తే బురుగు వస్తుంది నచ్చదండి
హ అవునంది ఆ కుడా
ఆ అవునా మీరు ఏ కూర మంచిగా తింటారండి
మంచిగా అన్నిీ తింటాను
చిరా
ఫుడ్ చేస్తానండి నార్మల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కర్రీస్ అన్ని చేస్తాను నాన్ వెజ్ చేయను
అ శాకాహారం మాంసాహారం దీంట్లో ఏది మీరు మంచిగా చేస్తారు
శాకాహారం ఎందుకంటే మాంసాహారం ఎప్పుడు చేయలేదు ఓలీ ఒక ఎగ్ మాత్రం చేస్తాను
ఓకే గుడ్డు కూూర మంచిగా చేస్తారా మీరు అది ఎలా చేయిస్తారో ఒకసారి చెప్పగలరా నేను ఒకసారి ఇంట్లో ప్రయత్నాలు చేస్తాను
అంటే గుడ్ గుడ్డు పులుసు చ లేదంటే ఫ్రైయా ఏమడి
ఆ ఏం లేదండి వింటున్నాను చెప్పండి
గుడ్డు పులుసా గుడ్డు ఫ్రైయండి
రెండడు చెప్పినా మంచిదే అండి
మా రూమ్ నా కామ్ ఉంటుందండి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటారంండి
ఇలాంటోళ్ళు ఉంటూనే ఉంటారండి సమాజానికి చేడ పురుగులు వీళ్ళు
ఆ షరాబత్ చేసింది ఇంకొంచెం చక్కర తక్కువ ఉందండి దాంంతో
ఓ అవునా
హ
చక్కెరంక కొంచెం వేస్తే సరిపోతుదండి
హ మనకి తెలిదండి ఎలా వ్యాలని
కొందరు ఎట్లు చేస్తారంటే చక్కెర ఎక్కువ వేస్తారు లేకంటే పులిపో అబ్బా వెరీ గుడ్ అండి ఒక పక్క బొక్క పెడితే ఇంకో పక్క వేయడాలు
ఎందు అండి కొంతమంది వాళ్ళు అట్లే చేస్తారు
ఆ అది గుడ్డు కూర చెప్తా అన్నారండి మీరు నాకు
అండి గుడ్డు ఉడకబెట్టాలండి గుడ్డు వాటర్ లో పో ఒడగబట్టండి ఫస్ట్టు
ఆ
తర్వాత దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకోండి ఎలా అంటే కొబ్బేరా కారం పొడి ఆ వెల్లుల్లిి వే
వెల్లుల్లి చాలా టేస్ట్ ఇస్తదండి చాలా రుచినిస్తుది మెరబొడి కన్నా మనం ఒట్టిమిరపకాయలు వేసుకుంటే ఇంకా మంచి
పుట్టి మురుపాై దూడు సాల ఉంది అట్ల కారం బాగుంటుంది ఇంకా మసాలా చేసుకున్న తర్వాత తిరువాతల్ వేయాలండి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి బాగా వే వేయించాలండి తిరువాతని
తిరుగుబతి బాగా వేగితేనే దానికి రుచి వస్
అవును ఆనియన్స్ వేగుతో కూడా బాగుంటుంది దాని తర్వాత దాంతో మసాలా వేయాలి ఇ
ఎలాంటి మసాలా
టమోటలు కట్ జేసుకుని టమోటా లు వేసిన తర్వాత మసాలా వేయాలండి మసాలా వేసిన తర్వాత అది కొద్దిసేపు మగ్గని ఇవ్వాలండి
టమాటా మంచి రుచిని ఇస్తదండి
ఆ నన్నీ టమాట తర్వా అది మగ్గిన తర్వాత కారం తగినంతా ఉప్పు తగినంత పసుపు తగినంత వేయాలండి ఉహు అవె ఉప్పు ఎక్కు తిన్నామండి కాపోతే కరెక్ట్ సరిపోవాలి ఈ కొందరు ఉంటారు చప్పగా చేసుకుంటారు అవి
ఒక అమ్మాయి ఉంటది ఆమె కూడా అంతే సప్పిడి మనిషా కూరలు కూడా అన్ని సప్పడి చేస్ సంది చెక్కర్ నెలో జేయమన్నా
ఉమ్ పప్పు తినబుద్ది కాదండి దాంతో కొంచెం ఉప్పు వేసుకుంటా సప్పగ ఉంటే
ఆ అవునండి
అ ఇంకా టమాటలు అంతా మగ్గిన తర్వాత ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి
నీళ్లను వేసు
హు నీల్ అండి నిల్ వేస్కొని దాని తరువాత ఎగ్స్ మీకు హాఫ్ కావాలంటే హాఫ్ ఓ గుడ్డును హాఫ్ ము సగం ముక్క చేసుకొని సగం కావాలంటే సుగం లేదంటే ఫుల్గానే వేసుకోవచ్చు అట్లా వేసుకొని కొద్దిసేపు ఉండి తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా నచ్చితే అలా ఉప్పు వేసుకుంటాయి తీసుకోండి లేదంటే లేదు
ఓ అవునా
హ మీరు తింటారా ఎగ్గు మంచిగా
ఆ గుడ్డు నేను మంచిగా తింటానండి కోడి కోడి కూర కన్నా నేను గుడ్డు కూర
అం ఆ కోడి ముంద గుడ్డు ముంద అండి
గుడ్డే ముందండి ఎలా అంటే మీరు ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోవాలి అక్కడ అడిగింది కోడి ముందా గుడ్డు ముం ద కోడి ముందా గుడ్డు ముందా
అవును అదే అడిగాను
కానీ అక్కడ కోడి ముందా కోడి గుడ్డు ముందా అనలేదుగా కోడికన్నా ముందు డైనోసార్లు గుడ్డు పెట్టేటివి కోడి ముండా పెట్టేది కాదు
అవును ఈ మధ్య ఈ మధ్య ఈ మధ్య ఎక్కువ గ కొన్ని చూసారా కోడిముండ కోడిముండ
ఆ చూసాను చూసానండి ఎంత ఎంత బుజ్జుగుందో
మ్
చిన్న పాపా వీడియోలు బయట మా నా రూమ్ అమ్మాయి బయట లైట్ ఏసేసి అట్నే వచ్చిందండి ఆ ఇప్పుడు ఆఫ్ ఆ లైట్ నీ ఇప్పు డు ద ఆమె ఆరిపేయకుండా వచ్చింది అనుకోండి నేను దువ్వెను పట్టుకోని ఉన్నా చేతిలో
ఒక మూడు కొట్టండి
దాన్నీ బంద్ చేయలేదంటే నేను ఖచ్చితంగా కొడతా ఆ అమ్మాయిని
మ్ మ్ ఇంకేమండి కొడితే బాధపడుతుందేమో అండి
నేను కష్టపడి బయట లైట్ ఆఫ్ చేసి వచ్చానండి నాకు రూమ్ లో నాకు లైట్ కళ్ళకు పడుతుందని
మ్
తలనొప్పి గుంద ఆఫ్ చేసి వచ్చాను
మ్ లైట్ వల్ల చాలా తల నొప్పి వస్తుందండి
దాన్ని మళ్ళీ ఆన్ చేసొచ్చింది మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములండి
మ్ మీ క్కూడా ధన్యవాదములండి
ధన్యవాదములు